హలో
తమ్ముడు
బాగున్నవా అక్కా
బాగున్ననాన్న నువ్వు బాగున్నావా
నేన్ బాగున్నా అక్కా చిట్టితల్లి ఎట్లుంది అక్క
మంచిగా ఉంది ఎట్లు అమ్మ డాడ్ మంచిగున్నరా
అందర్ బాగున్నరక్క తిన్నరా అక్క
ఆ తిన్నాం మధ్యానం తినేశం ఏంటి చాలా రోజులకి ఫోన్ చేసావ్
ఉత్తే ఫోన్ అంటే నా పెళ్ళుందక్క అందుకోసం ఆ రే రేపే ఉంది అందుకే ఇన్విటేషన్ ఇయ్యలేదు ఒకటేసారి కాల్ చేద్దామని కాల్ చేసినా ఇన్విటేషన్ ఇద్దాం అంటే ఉం కార్డ్స్ అన్నైపోయినై అక్క
ఓ
సిటీలనే ఉన్నరా అక్క
అవున్ నాన్నా ఇక్కడే ఉన్నాం
అక్క మీరు పల్లెటూర్లున్నర లేక్పోతే సిటీలున్నరా అక్క
సిటీలోనే ఉన్నాం
అవునా అయితే రాండక్క సర్నా అక్క ఇంకోటి ఏముంది ఇది నలుగు ఈయన్ని తెల్సినోలున్నారా అక్క
నలుగు
నలుగంటే ఈ నలుగు పెట్టేటోళ్ళు వీళ్ళు ఉంటరు కదా
ఆ ఆ
మాక్ తెల్సినోల్లెవర్ లేరంటే మమ్మిక్కుడ తెల్సినోల్లెవర్ లేరు మీక్ తెల్సినోలుంటే బాగుంటదనీ అది
అదే అదేలేే
ఉన్నరా అక్క తెల్సి
నలుగునేయడానికా వస్తంలే నాన్న ముందే వస్తాం ఎన్ని రోజులుందింకా
ఇంక మూడు రోజులుందక్క అంతే
అవునా అసల్ పెళ్ళికొడుకును చేసారా
ఆ ఇంక లేదక్క మాకేం తెల్వదక్క
కుంటే అప్పుడు వస్తాం మేము
ఇంకో డెకరేషన్ మొత్తం మాకు కావాలక్క తెలిసిన ఉన్నా అక్క
అవునా ఎందుకు మీకు దగ్గర్లో ఎవరు లేరా
ఇక్కడ నా తెలిసినోళ్లు ఎవ్వరు లేరుక్క
ఓ కొత్తగా వెళ్ళారన్నారుగా
అదే వచ్చింది ప్రాబ్లమ్ మా తెలిసినోడు ఉన్నాడు కానీ ఎక్కువ రేట్ చెప్తాండు అక్క వన్ లాక్ చెప్తుండ
వామ్మో ఉమ్
ఎక్కువ గా అక్క
అవును వన్ ల్యాక్ అంటే మాటలా
ఉమ్ అదే
ఏమో నాన్న మరి అన్నయ్య తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఫోన్ చేసి చెప్తాలే డేకరేషన్ కి అలా వన్ ల్యాక్ అంటే మళ్ళీ ఇంకా పెళ్లికి ఎంత అవ్వాలి
అదే కదా అక్క వచ్చింది మళ్ళా బ్యాంగిల్స్ ఆమెకు అన్ని కొనాలా శారీ కొనాలా ఎన్నున్నాయి
అవును
ఎంత అయితే నాకేం తేల్వదు అక్క నీకేమన్నా ఐడియా ఉందా అక్క
చెప్తా చెప్తలే నాన్న ఇప్పుడు నలుగులు వేయడానికి ఎవరి అవసరం లేదు లే మన ఇంట్లో ఏసుకుంటే సరిపోద్ది
ఓకే
ఆ అదేంటి మంగళ స్నానాలు అంటారు కదా దానికి డెకరేషన్ చేయడానికి కాని దాని కాని కొంచెం తక్కు క్కువ లోనే మాట్లాడతాలే నేను కొంచెం తెలిసిన వాళ్ళు
ఉంది అవునా మంచి పని
మా దగ్గర ఉన్నారు లేగా పంపిస్తారులే గానీ మరి వాళ్ళకి ట్రావెల్ ఛార్జ్ ఇ ఇస్తే కొంచెం మనకి తక్కువ చేస్తారు
అవునా కానీ నేను చూసుకుంటా లే అక్క ఆది కాని ఎక్కడ
మన మనకి తినడానికిని ఏదైనా కొంచెం మన దగ్గరుండి చూసు సుకుంటే వాళ్ళు మనకి కొంచం మంచిగా చేస్తారు
వాళ్ళకి రూమ్ మొత్తం మేము ప్రొవైడ్ చేస్తా అక్క
ఆ అదే అవ అదొక్కటి చూసుకో తమ్ముడు లేక పోతే మళ్ళీ వాళ్ళకి వాళ్ళు ఇబ్బంది పడే వాళ్ళ అయితే ఇంత దూరం నుంచి రాలేరు కదా అక్కడికి
ఆవునా అది కరెక్టే
ఉ
వాళ్ళు ఉంటారు అక్క కానీ
ఆ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ లో చేస్తారు నువ్వు వాళ్ళని చూసుకునే విధానాన్ని బట్టి
ఉ కానీ ఫొటోస్ అన్ని మంచిగా తీస్తారా అక్క
ఆ మంచిగా తీస్తారు తమ్ముడు మంచిగా తీస్తారు వాళ్ళు ఆ మంగళ స్నానాలకు గాని లేకపోతే దేనికైనా గానీ కొంచెం మంచి డెకరేషన్ చేస్తారు మొన్నే చూశాను నేను మా ఇంటి పక్కన వాళ్ళకి చేశారు
అవునా ఫోటోస్ ఏమున్నాయి అక్క
పోటోష్ ఆ తమ్ముడు చూడాలి లేకపోతే నీకు పంపిస్త ఒకవేళ మంచిగా అనిపిస్తే అక్క రమ్మని చెప్పండి అని అంటే చెప్తా
ఉ అట్లయితే ఏం కాదు లెక్క నువ్వు ఉంటావు కాబట్టి
అవును
నువ్వు చేస్తావు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు
అదే నేనైతే నేన అయితే దగ్గరుండి చూసాను కాబట్టి చెప్తున్నాను నీకు ఇక్కడ కొంచెం తక్కువలో చేశారు ఇరవై ఐదు వేలే అంత తీసుకున్నారు అంతే కొంచెం దూరం కాబట్టి నువ్వు వన్ ల్యాక్ అన్నావు ఇక్కడ ఒక వెళ సిక్స్ సి సిక్స్టీ థౌజండ్ ద దాకా మంచి మంచి తక్కువలో చేసిస్తారు
అదే అదే బెస్ట్ అక్క ఇక్కడ ఎక్కువ చెప్తాను రేటు మొత్తం
ఉ అయితే ఒక ఆ ట్వంటీ ఫైవ్ థర్టీ అడుగుతారు నాన్న ఎందుకంటే కొంచెం దూరం కదా
ఉ
ఆ ట్రావెల్ ఛార్జీ గును ఫుడ్ రూమ్ అవన్నీ చూసుకున్నాం అనుకో థర్టీ లోపూ ఆయిపోద్ది
ఓకే
అట్ల ఫొటోస్ గుడా వాళ్ళు కొంచెం మంచి కెమెరా మ్యాన్ మంచిగున్నడు మంచిగ మాట్ ట్లాడ్తడు మనక్ మనక్ మంచిగ అనుకూలంగా ఉన్న వాళ్ళన్ పెట్టుకుంటేనే మరి మీక్ అక్కడ ఏవర్ తెలీద్ అంటున్నవ్ కాబట్టి మాట్ల తనంటున్న. ఒక త్రీ మెంబర్స్ త్రీ మెంబర్ ఫోర్ మెంబెర్స్ వస్తరు.
మ్ అయితే ఏం కాలే ఇంకోట్ బ్యాండ్ ఒకటి కావాలక్క బ్యాండ్ ఒకటి
గుడనా
హ్మ్
ఇక్కడ్నుంచి కష్టం గదా తమ్ముడు అక్కడ ఎవరన్న తెలిసిన వాళ్లుంటే అడగరాద్ ఇక్కడ్నుంచి బ్యాండ్ అంటే కష్ ష్టం ఎందుకంటే వాళ్ళు
మ్
అంత దూరం వస్ చాలా మంది ఉంటర్ గదా వాళ్ళు బ్యాండ్ వాళ్ళంటే ఇప్పుడు డెకరేషన్ వాళ్లు, పోటోగ్రాఫర్ అంటే నలుగురు ఐదుర్తో అయిపోద్ది
మ్
మ్ దీనికి దానికి అంటే ఒక ఫిఫ్టీ థౌజండ్ వరకు పడుతది మరి
బ్యాండ్ ఇక్కడే ఏపియ్యాలక్క మళ్ళ
ఆ బ్యాండ్ అక్కడే చూస్కో ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఊర్కే ఉండే వాళ్ళు గాదు.
అవును
మనక్ అప్పట్ కప్పుడు అవసరం ఉంటది మంగళ స్నానాలప్పుడు లేకపోతే పెళ్లి కూతుర్ని తీస్కరావడానికి ఎళ్ళినప్పుడు ఏదో ఒకటి సంబంధలోనే అట్లా ఉండాల్సి వస్ తది వీళ్ళు రెగ్యులర్గ మన దగ్గర ఉండాల్ వాళ్ళని వాళ్ళని మేపలేము అట్ల అని వాళ్ళని క్లారీఫై జేయలేము ఎందుకంటే వాళ్ళు కొంచం తాగడం ఇట్లాంటివన్నీ ఉంటరు.
అవును అది కరెక్టే గని ఇక్కడ దొర్కుతలేదక్క బ్యాండోళ్ళు అదే ప్రాబ్లమైంది.
అదే కొంచం ఇప్పుడు పక్కింటి వాళ్ళు గుడా ఎవర్ తెలిసిన వాళ్ళు లేరా మళ్ళ మేం మా మనక్ లాగా మాట్లాడుకునే వాళ్ళు
వాళ్ళు తెల్సుగా అక్క సిటీ అంటే మాట్లాడరు ఏం జేయరు.
అవును అవును అది గుడ కరెక్టే
మాది మాకే ఉంటది వాళ్ళు మాట్లాడరు. అసల్ ఎప్పుడ్ వస్తరో తెల్వది ఎప్పుడు పోతరో తెల్వదు బిజీ బిజీ ఉంటరు. కనీసం ఇంటి ఇంటికెళ్ళి పోయినప్పుడే వాళ్ళు పడుకోన్ ఉన్నరు అట్లా మూడు సార్ల అ
ఒక్సారీ ఎవరన్న బైటు ట్లాడం ఇట్ల ఇప్పుడు మన మనం ఫిలిమ్ ప్లేస్ల ఎవరన్న ఉన్నారా అన్ అడుగుతే ఏమైతదిలే మన అవసరం కాబట్టి కొంచం మన్ నువ్ అక్కడే జూస్కో బ్యాండ్ వాళ్ళనైతే చాలా మంది ఎందుకంటే ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు ట్వంటీ మెంబర్స్ వరకు ఉంటరు బ్యాండ్ వాళ్ళు
అవునా
ఇప్పుడు వీళ్ నలుగురు, ఐదుగురు అంటే మనం క్యారీ చేయగలము వాళ్ళని ఎట్ల చేస్తాం.
అదే గదా వచ్చిన్ బాధ
అందుకనీ నువ్వు బ్యాండ్ వాళ్ళని నువ్వు అక్కడ ఇంటి పక్కన వాళ్ళన్ ఎవరైనగా తెలిసిన వాళ్ ఎవరైన ఉన్నా ఇప్పుడు ఇన్ని రోజుల్ అవుతుందిగా ఎవరన్న ఫ్రెండ్స్ గుడా అవ్వలేదడి అమ్మకి
లేదక్క మమ్మీ ఎక్కో మాట్లాడదు ఫో ఫోన్ లేకపోతే టీవీ పట్టుకొన్ ఉంటది మమ్మీ దానికి మించి ఏం ఉండదు. మమ్మీక్ గుడ తెలిసినోళ్ళు ఎవర్ లేలక్క ఇక్కడా
మ్ ఇట్లనే ఇబ్బందవ్వుద్ది ఇంటి ముందు పక్కన వాళ్ళందర్తో కొంచం మాట్లాడం ఇట్లాంటి వన్నీ చేస్ మనకి ఏదైనా ప్రొవైడ్ంగ్ ఉంటది
మల్ల అందరూ ఆఫీస్కి వెళ్ళలే అక్క ఇక వాళ్ళు కూడా ఏం చెప్పాలేంమనం ఇక నైబర్స్కి
తమ్ముడు
అంటే బ బయట వాళ్ళు ఆఫీస్కి వీళ్ళందరూ వెళ్తా ఉంటారు కద అక్క
ఆ అవును
అందుకోసం ఇక వాళ్ళం కూడా ఏం ఇబ్బంది పెట్టలేం అక్క మనం కూడా
మ్
ఇ పోతే వార్తను ఏదో ఒకటి చేసి చేయొచ్చు కాని ఇక్కడ పెళ్ళిలు కూడా ఏమంతగాన జరగావు అక్క ఇక్కడ ఇక్కడ పర్మిషన్స్ ఫస్ట్ ఎందుకంటే బ్యాండ్ యెయ్యండంటే పోతుంది సరేమో అదొకటి ఉంది మళ్ళీ అప్పుడు పర్మిషన్ తీసుకోవాలా
ఆ అయితే ఇంకా త్రీ డేస్ సే ఉంది కాబట్టి నువ్వు పర్మిషన్ తీసుకొని
మ్
ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ పక్కన అంకులు వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా కొంచెం
హ్మ్
తనని చూసి అడుగు ఏం కాదు మన మంచికోసమే కదా
హ్మ్ అదే
అడుగు అడుగు ఇంట్లా సంగతి అండి మేము బ్యాండ్ పెట్టు కోవాలనుకుంటున్నాం పెళ్ళి అనుకుంటున్నాం అండి అని చెప్పేసానంటే వాళ్ళు కొంచెం ఏదో ఆయనకు తెలియపోయినా తెలిసిన వాళ్ళైనా ఉంటారుగా ఆయనకు తెలిసు సిన వాళ్ళైనా ఎవర్నైనా పంపియడం లేకపోతే ఏదో ఒకటి చేస్తారు ఎందుకంటే అది ఇంపార్టెంట్ కదా ఇక్కడ నుంచి అంటే చాలా కష్టం
హ్మ్ ఇంకోటి మరి పక్కన ఉందక్క ఇల్లు మొత్తం ఇ టెంట్ ఏద్దామన్నా గాని ప్రాబ్లమ్ అయితఏమో అనిపిస్తుంది వచ్చేటోళ్ళు పొయ్యేటోళ్ళు ఉంటరు అటు ఇటు తిరిగెటోళ్ళు
అవును టెర్రస్ ఏమి లేదా అక్కడ
లే ఉన్నయ్ గాని మనకు మొత్తం బయట ఉంటేనే బెస్ట్ కద అక్క
అవును మరేదన్నా ఫంక్షన్ హాల్ తీసుకోవచ్చు కదా తమ్ముడు
ఇప్పుడు నలుగు ఇట్లంటే కష్టమక్క
ఆ అది అది వరకు మనం వరకు చేసుకోవచ్చులే కాని పెళ్ళంటే ఫంక్షన్ హాల్ లో చేసుకోవడం బెటర్ ఎందుకు ప్లేస్ లేదు అంటున్నావ్ కాబట్టి మంగళ స్నానాల వరకు ఇంట్లో పెట్టుకోండి తమ్ముడు
మ్
ఆ ఇంట్లో పెట్టుకొని ఆ పెళ్లి పెళ్లయ్యేటప్పుడు ఇప్పుడు ఇంక అందరం కలిసి అక్కడికి ఫంక్షన్ హాల్కి వెళ్తే సరిపోద్ది ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఒక పందిరి లాగా ఒక నాలుగు నాలుగు కొమ్మలు ఎత్తరు కదా అదేంటి ఈ గుంజల్ లాగ టాటాకులేసి అంత స్పేస్ ఉందా
అంతగా అంతగానం అంటే మళ్ళా ఇది కార్లు ఇయే ఉన్నాయి అక్క మొత్తం ప్లేస్ మొత్తం వాళ్ళు ఆక్యుపై చే కుంటరు
అవునా మన ఇంటి ముందు అయినా కొంచెం హాల్లాగా ఇట్లా ఉంటది కదా ఇంటి ముందు.
అళ్ళు పాయే ఎప్పుడు పడుకోన్ లేకపోతే బోల్టేసుకొని ఉంటరక్క.
ఉ.
ఎట్లాగాగొ అర్థమైతాలేను.
ఉ. అయితే రేపు రేపు పొద్దున్నుంచ్. ఇజ చేస్తానంటే నేను ఈ రోజు నైటు బయలుదేరతా వాళ్ళతో మాట్. యర్తాడే తమ్ముడు.
ఉ సరే అక్క.
వాళ్తో మాట్లాడి మరి నీక్ నేను ఫొటోస్ సెండ్ సెండ్ చేస్తా.
ఉ.
ఆ పంపిచ్చాక మంచిగున్నయక్. క సరే అంటేనే వేరే వాళ్తో మాట్లాడము మీక్ నీక్ కంఫర్టబుల్ అయితేనే ఓకే లేకపోతేే వేరే వాళ్.
నీక్ అయిందక్క అదే బెస్ట్ నాకు నీక్ తెలిసినొళ్. అందరికి తెలిసినొళ్ళు కాబట్టి నువ్వైతే కరెక్ట్గా అరేంజ్ చేస్తావ్.
ఆ అదే.
సన్న అక్క నాకి కాల్ వస్తుందక్క నేను మళ్ళీ కాల్ చేస్తా సారే నా అక్క.
ఓకే ఓకే తమ్ముడ్.
ఉ బాయ్ అక్క.
బాయ్ నాన్న. ఆ.